హలో
హలో హలో
చెప్పండి
వినబడుతుందా
ఆ వినబడుతుంది
నమస్కారం మీకు
నమస్కారం అండి
ఈ రోజు మనమూ ప్రయాణం గురించి మాట్లాడుకుందామా
ఆ మాట్లాడుకుందాము
ప్రయాణం మనమూ ఏ సందర్భాలో చేస్తాము
హ్మ్ ప్రయావణ్ ప్రయాణం అనేదీ అనుకోకుండా వస్తాయి కొన్ని అనుకోనియి గూడా మనం ప్రయా ప్రయాణం అనేది చేస్తాం ప్రయాణం ద్వారా మనము ఎంతో మంచి విషయాన్నీ తెలుసుకోవచ్చు ప్రయాణం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఎందుకు అనగా మనమూ ఒక ప్లేస్ నుండీ ఇంకొకా స్థలానికి వెళుతున్నప్ప్ మనం ఎన్నో వివిధ రకాలను తెలుసుకోవచ్చు ఏమంటారు అ
బాగా చెప్పారు ప్రయాణం వలన కొత్త విషయాలు కొత్త ప్రదేశాలు కొత్త వస్తువులు మనకు కనబడతాయి పరిచయం అవుతాయి
అవును
ఈ ప్రయాణం అనే విషయంలో ప్రయాణ సాధనాలుగా ఏవి ఉన్నాయో చెబుతారా
మనకి మూడు రకాలటువంటి మూడు రకాలమయినటువంటి ప్రయాణాలని చేస్తాం ఒకటి ఎటూ ప్రయాణం రెండోటి రోడ్డు ప్రయాణం మూడవది వాయు ప్రయాణం మనకి నీటి ప్రయాణంలో ఎక్కువగా ఇతర దేశాల నుండి మన మనం ఏదన్నా కొనుగోలు చేసుకోవాలన్నా మన దేశం నుండి ఇతర దేశాలకి ఏదైనా కొనుగోలు చేసుకోవాలన్నా పెద్ద మోతాదిలో పడవల ద్వారా దాన్ని ఆ అటు ఇటు చేర్చబడుతుంది అదే మనుషు ఆ అదే మనుషులు ఒక స్థలాన్ని నుండి ఇంకో స్థలానికి అంటే దేశాలు దేశాలుగా మారాలనుకుంటే వాయు ప్రయాణం అనేది చేశారు దగ్గర దగ్గరగ ఆ చిన్న చిన్న అంటే దగ్గర దగ్గర ఆ ఉన్నప్పుడు రోడ్డు ప్రయాణం అనేది వాడతారు ఏమంటారు మీరు దీని గురించి
అవును చౌక ప్రయాణానికి పడవ ప్రయాణం నీటి ద్వారా చేయాలి దగ్గర అయితే రోడ్ ప్రయాణం ద్వారా అంటే అరవై కిలోమీటర్లు వంద నుంచి మూడు వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఆ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తాం దూర ప్రదేశాలకు అంటే వేరే విదేశాలకు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు విమాన ప్రయాణం చేయాలని చెప్పారు బాగా చెప్పారు అయితే పూర్వకాలం ఎలాంటి ప్రయాణ సాధనాలు ఉపయోగించారు కొంచెం షేర్ చేయండి మెసేజ్
ఆ ఇంతకు ముందు పురాతన కాలంలో రాజులు గుర్రాల బండు గుర్రాల ద్వారా ప్రయాణం చేసేవారు మనుషులు ఎడ్ల బండుల ద్వారా లేదంటే రైలు మార్గం ద్వారా ప్రయాణించేవారు
ఆ పూర్వకాలంలో రైలు ప్రయాణం లేదేమో
ఆ పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఈ రై లు మార్గం అనేది కనుక్కున్నారు ఎక్కువ మోతాదులో అయి తే మనకి ఎడ్ల బండి ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు
అంటే గుర్రాల మరియు ఎడ్లబండ్ల ద్వారా ప్రయాణం సాగించేవారు గతంలో
వస్తువులను ఏదన్నా మార్చబడగాలనుకుంటే గాడిదలను పాడేవారు అని విన్నాను
ఆ నిజమే గాడిదల ద్వారా కూడా బరువైన వస్తువులు ఆ దూర ప్రయాణాన్ని చేసేవారు ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో గాడిద ద్వారా బరువు లు మూయిస్తారు
అవునా
మిలిటరీ వాళ్ళు కూడా గాడిదైన వాడి గుండు సామాగ్రి బరువుని కూడా ఇప్పుడు మోసే ప్రయాణ సాధనంగా గాడిదని వాడుతున్నారు ప్రస్తుత కాలంలో కూడా
అవును
అయితే మీరు ఇటీవల ఏదైనా ప్రయాణం చేశారా ఒక కొత్త ప్రదేశాన్ని గాని స్థలానికి గాని ఊరికి గాని కానీ
ఆ చేసను కర్ణాటక అనే ఊర్లో కర్ణాటక అనే రాష్ట్రంలో ఎట్టే విధాలనే జిల్లాకి నేను వెళ్ళబడింది ఒక నెల క్రితం
మీ ప్రయాణ అనుభూతిని చెప్పండి ప్రయాణంలో ఏం చూశారు మీ అనుభూతి చెప్పండి
మనం ఆ ప్రయాణం చేసినప్పుడు నేను ఆ ప్రయాణం ద్వారా అక్కడ వివిధ ప్ర ప్రాంతాల యొక్క సంస్కృతి వారి యొక్క సాంప్రదాయాలు వారి యొక్క భాషలు మరియు వారి చాల ఆహార అలవాట్లు గురించి తెసుకున్నా అది తెలుసుకున్నప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్నది నిజమే కదా మనం ఈ ప్రయాణం ద్వారా ప్రయాణం చేసినప్పుడు వివిధా ప్రాంతాల యొక్క సంస్కృతి వారి యొక్క సంప్రదాయాలన్నీ తెలుసుకోవచ్చా అనీ విన్నా కానీ అది నేను పోయిన ఆ ప్రయాణంలో తెలుసుకున్న
వావ్ ఆహారము బట్ట వేషధారణ భాష సంస్కృతి నాగరిక కాదా అన్ని తెలుసుకున్నారు అంటే పుస్తకాలు చదివింది కళ్ళారా చూశారు వండర్ అయితే ప్రయాణంలో
ఉ
అలా చూసిన వాటితో పాటు ఏమైనా ప్రకృతి విషయాలు తెలుసుకున్నారా
నేను తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు మనకి ఆ పెద్ద పెద్ద టౌన్సులల్లో
ఉ ఉ ఉ
సిటీలలో కంటే పల్లెటూరులో అక్కడ ఉన్న వాతావరణం అక్కడున్న ప్రజల ప్రజలు ఎంతో ఆ అల్లార ముద్దుగా తిరుగుతూ వారి యొక్క సాంప్రదాయాలు మంచిగా ఆనందకరంగా అనిపించింది ఎందుకు అనగా మనకి సిటీలో ఎవరి పని వారు చూసుకుంటారు అదే పల్లెటూరులో మనం చూసుకున్నట్టయితే ఒకరి కష్టాలు సుఖాలు ఒకరు తెలుసుకోదు లేదంటే ఏదన్నా అవసరాలు ఉంటే వారు వారు ఆ తీర్చ తీర్చగలుగుతారు
అవును చాలా బాగా చెప్పారండి అయితే నేను నేను దూర ప్రయాణం చేసింది మీకు పంచాలనుకుంటున్నాను నేను రైలు ప్రయాణం చేశాను జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళాను చాలా దూర ప్రయాణం నా
అవును
రెండు వేల పదహారు సంవత్సరంలో చేశాను అక్కడ వైష్ణటే దేవి టెంపుల్ ఫేమస్ జమ్మూ లో రైలు ప్రయాణంలో మన కళతో చూసిన ప్రతి వస్తువు చూస్తే ఇక కొత్తది కదా చూడని ఏ వస్తు వు అయినా చాలా ఆనందాన్ని కలిగించేది మీరు దూర ప్రయాణం ఏమిదైనా చేశారా
రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నాటిలో కాశీకి వెళ్ళాను కాశీకి వెళ్తున్నప్పుడు నాకు అనుభవం అయినది ఏమి అనగా మనకి అక్కడ నీటి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఘాట్లన్నీ ఆ బోటు యజమాని అనేది మనకి వివరిస్తారు ఒక్కొక్క ఘాటు గురించి ఈ ఘాటు ఆ ఘాట్ల యొక్క ప్ర ప్రత్యేకతలను నేను తెలుసుుకున్నాను అక్కడ ముఖ్యంగా నాకు అద్భుతంగా అనిపించింది ఇంకొకటి బాధ కూడా కలిగించింది లేదనగా ఒక ఘాటు దగ గ్గర ఇరవై నాలుగు గంటల పాటు శవాలనేది మండబడుతుంది
ఆ
సో అది శివుడి యొక్క ఆజ్ఞ అని విన్నా
ఆహా
చె
సో ఆసక్తికరమన్న విషయమే చెప్పారు
హ
నేను రెండు వేల ఇరవై మూడు లో చేసాను అది అ ఆ బంగాళాఖాతం తీరం ఉంది కదా రామకృష్ణ బీచ్ సందర్శించాను చాలా ఆనందం అనిపించింది అంటే ప్రయాణం దూర ప్రయాణం చేసి మనం కొత్త విషయాలు కొత్త ప్రదేశాలు చూసి ఆనందించవచ్చు అన్నమాట మీరన్నట్టే ప్రజల వేష భాష ఆహారం కట్టు బొట్లు అన్ని తెలుసుకోవచ్చు
అవునవును మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో రోడ్డు మార్గం ఒకటి రైలు మార్గం ఒకటి మరియు విమాన మార్గం వంటి అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సో పురాతన కాలంలో ఇటువంటి ఎక్కువ ఎక్కువ మోతాదులో అందుబాట్ లో ఉండకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఉన్నట్వంటి ఆ టెక్నాలజీతో ద్వారా మనకి ఎన్నో కొత్త విషయాలు ఎంతో మనకి విద్యనిచ్చేది ఈ ప్రయాణం ద్వారా మనం ఎంతో విద్యను కుడా స్వీకరించవచ్చు తెలుస్కోవచ్చు
అవును బాగా చెప్పారు పురాతన కాలంలో రోడ్డు సౌకర్యాలు సరైన దారులు లేని కారణం గా టెక్నాలజీ అంటే సాంకేతికత సరిగా లేని కారణంగా ప్రయాణము దూర ప్రయాణము చాలా భారంగ, దృఢంగ, కష్టంగ ఉండేది కానీ నేడు విశాలమైన దారులు విశాలమైన రోడ్లు ఉండడం వల్ల ప్రయాణం సౌకర్యవంతంగ సుఖంగా ఉన్నది అందుకే ఈరోజు ప్రయాణం కోరుకున్న చోట త్వరగా చేయడం జరుగుతున్నది.
చాలా చక్కగా వర్ణించారండి మనకి ఈ ప్రయాణం అనేది కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ ఎళ్లడమే మాకు ఎళ్ళడం మాత్రమే కాదు అది ఒక కొత్తదనాన్ని నేర్చుకునేది లేదంటే మన ప్రక్రియ కొత్త అనుభవల్ అనుభవాలను లేదు ఆ అనుభవాలను ఆ పొందే అవకాశం మరియు జీవితాన్ని మరింత ఆనందంగా ఉత్సాహంగా ఆ నేర్పబడుతుంది
వండర్ఫుల్ చాలా బాగా చెప్పారు మీకు ఎలాం టి ప్రయాణం అంటే చాలా ఇష్టం
నాకు ఇప్పుడు ఆ రైలు మార్గము ప్ర ప్రయాణం చేశాను నీటి మార్ ప్రయాణం చేశా కాకపోతే వాయు ప్రయాణం చేయాలని ఎంతో ఆసక్తికరంగా ఉంది. దాన్ని త్వరలో చేసుకోబోతున్నం ఆ అవునండి
మీ విమాన ప్రయాణము త్వరగా జరగాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ చాలా భాగం మాట్లాడారు ధన్యవాదాలు
ధన్యవాదాలండి చాలా చక్కటి విషయాలను మాకు అందజేసినందుకు